హలో వాయిస్ వినబడుతుందా.
వినిపిస్తుందండి నీకు వినిపిస్తుందా.
ఉమ్ ఏం చేస్తున్నారండీ.
ఖాలీ అండి.
తిండి రా తిన్నరా అండి.
తిన్నామండి. మీరు తిన్నారా.
ఏం కూర.
మాది ఇవాళ చికెన్ కర్రీ అండి.
చికెన్ కర్రీ చేసుకున్నారా.
మా మమ్మీ చేసింది.
ఎలా చేయాలో తెలుసా.
ప్రాసెస్ చెప్పాలాండి తెలుసు.
చెప్పండి.
ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. ఒక హఫ్
స్లోగ చెప్పండి తొందర ఏం లేదు. ఓక్
ఓకే అండి ఫస్ట్ చికెన్ తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ చికెన్. దాంట్లో దాన్ని మంచిగ వాష్ చేసుకోవాలి ఫస్ట్ చికెన్ని. వాష్ చేసుకునంక వాటర్ మొత్తం స్టెయిన్ చేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం. ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వన్ వన్ స్పూన్ వేసుకోవాలి.
చెప్పిందా
హలో
ఆ
తర్వాత వాటినిన్ని కలుపుకోవాలి మంచిగా తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కార్డ్ యాడ్ చేసుకోవాలి దాన్ని మంచిగా కలుపుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో ఆయిల్ పోసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేయాలి చేసాక మనం కలిపి పెట్టుకునే ఏదైతే చికెన్ మ్యారినేషన్ ఉందో దాన్ని యాడ్ చేసి మూత పెట్టి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయినాక కొద్దిగా మలి మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి దగ్గరికి దాని తర్వాత లాస్ట్ కి కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ ఫ్రై ఫ్రై రెడీ అయిపోతుంది
చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై కాద ఇప్పటిదాక చెప్పింది
తెలిదండి నేను చికెన్ ఫ్రై అని చెప్పాను ఫిష్ ఎందుకు వచ్చింది
ఫిష్ ఏట ప్రిపేర్
నేను చికెన్ కరీ అండి ఈ రోజు మది అని చెప్పాను
చికెన్ కర్రీ చెప్పారా ఫిష్ కర్రీ కూడా ఎలా
ఫిష్ ఫ్రై అండి నాకు ఫిష్ కర్రీ అంత రాదు జస్ట్ ఫిష్ ఫ్రై రోజు మా మమ్మీకి హెల్ప్ చేశాను
ఏం ఏం చేస్తారో చేపండి
నార్మల్గా ఫిష్ ని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకొని ఆయిల్ పోసుకొని ఒక ప్యాన్ లో మంచిగా ఫిషెస్ అన్ని వా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారుకి అంతే ఫిష్ ఫ్రై
అదే ఫిష్షా అంతే చెప్పారా
అవునండి
చాలా ఈజీ గా ఉంది కదా చికెన్ చాలా ప్రాసెస్ చెప్పారు ఫిష్ అని వచ్చే చాలా తొందర చెప్పారు
అది ఫిష్ ఫ్రై నాకు తెలీదండి మా మమ్మీ ఇ రోజు చేస్తుంటే నేను చూశాను అదే మీకు చెప్తాను డిఫరెంట్ టైప్స్ లో జేస్తారు కదా ఆ ట ఆ ఒక్కటైతే తెలుసు నాకు
ఆ
మీరేం కర్రీ చేశారండి ఇయ్యాల
ఇకా ఏం కర్రీ చేయలేదు పప్పు చేసింది
ఆ మీకేమన్నా రెసిపీస్ వచ్చా అండి మంచిగా మీరు ఏమన్నా రెసిపీ బాగా వండుతారా
హ
ఏం చేస్తారండి మీరు ఏది బాగాచేస్తారు
ఉప్పు కట్ట మీరు చికెన్ చేస్తారా అండి
చేసానండి మీకేమన్నా లైక్ స్వీట్ గానీ ఏమన్నా షేక్స్ గానీ చేయవచ్చా
చేయడం రాదండి మీకచ్చా అలాంటిది ఇవేనా
లేదండి రావు నేర్చుకోవాలి నేర్చుకుందాం అనుకుంటున్నా గానీ లైక్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు
యూట్యూబ్
యూట్యూబ్ లో అంత రాదండి వాళ్ళు ప్రాసెస్ చెప్తారు లాస్ట్ కి మళ్ళీ వేరే ఫొటోస్ పెడతారు అనిపిస్తుంది వాళ్ళు కుక్ చేసిన ఫొటోస్ పెట్టారు అనిపిస్తుంది
అవును
అ నార్మల్గా ఒకసారి కేఎఫ్ సి చేద్దామని ట్రై చేసా కానీ అది అట్ట ఫ్లాప్ అయిపోయిందండి
ఏలా చేశారో ప్రాసెస్ చెప్పండి
అది గుర్తుకు లేదండి చాలా ఇయర్స్ బ్యాక్ చేసాను
ఉమ్ ఏమ్ కాదండి చెప్పండి ప్రాసెస్ ఇనాళనుకుంటున్నా చేసిన ప్రాసెస్ మీరు ఈ ప్రాసెస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
నార్మల్గా చికెన్ అప్పుడు చికెన్ లెగ్స్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని నార్మల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసి నార్మల్గా ఎగ్ ప్ చేసుకొని ఎగ్ లో ఎగ్ లో డిప్ చేసా చికెన్ పీస్ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ అంటారు తెలుసా
ఏం రాదు మీర్ చెప్పండి మీరు చెప్పండి
ఆ బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి మళ్ళీ ఎగలో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి పైన మొత్తం అది మొత్తం బ్రౌనిష్ మాడిపోయిన టైంది కానీ లోపల చికెన్ కుక్ కాలేదండి అంత అట్టర్ టప్ అయింది సో ఇంట్రెస్ట్ పోయినప్పటి నుంచి మళ్ళీ ట్రై చేయలేదు అవునండి ఏమన్న షాపింగ్ చేసార అండి ఈ మధ్య మీరు
లేదండి మీర్ చేసార
లేదండి ఇప్పుడు సమ్మర్ లో ఆఫర్స్ ఉన్నాయి కదా ట్రై చేయకపోయరా
డబ్బుల్ లేవండి మేడం మీ దగ్గర ఉన్నయా స మీరు మీ ద్గర తిన్నార మీరు
అవునండి వెళ్ళాలండి ఇప్పుడు మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది నిన్న మా మమ్మీ వెళ్ళింది షాపింగ్ చేశారు బట్ నేను నాకు డ్రెస్ తీసుకురమ్మని చెప్పాను కాగాని నేను తీసుకొచ్చినాక మళ్ళీ దాన్ని నచ్చుతుందో న నచ్చదు అని చెప్పేసి మా మమ్మీ మ నన్నే షాపింగ్ కి వెళ్ళామని చెప్పేసింది
అవునండి మీరు ఎలాంటి డ్రెస్ చేసుకున్నా మనం సిక్స్
ఒక్కో శరారా వేస్తుకున్నాం అనుకుంటున్నాండి
ఎన్ని టైప్స్ ఉంటాయండి గర్ల్స్ లా శారీస్ అయినా వేరే డ్రెస్ టైప్స్
చాలా టైప్స్ ఉంటెయండి మల్టిపుల్స్ జయిల్స్ ఉంటయి మాకు శరారా వేసుకోవచ్చు ఫ్రాక్స్ వేసుకోవచ్చు లెహెంగాస్ శారీస్ చాలానె ఉంటాయి
ఊహూ ఒక కౌంట్ చెప్పరా ఎన్కుంటయో
ఖావుంటాను ఏం లేదండి మనకి నచ్చినట్టు మనం కష్టటమైజ్ చేప్పించుకోవచ్చు ఇట్స్పెనిటి
చాల ఇష్టమైనైన కొన్ని చెప్పరా ఒక ట్వంటీ అండ్ టెన్ అనా
నాకు షరావస్ ఇష్టం నార్మల్ ఫ్రాక్స్ లెహెంగాస్ శారీ హాఫ్ శారీ కుర్తా సెట్ అంతే
అ ఏం చెప్పారు కదా నేను ఒక టెన్ అయిన ట్వంటి అయిన చెప్పమన్న
నాకు అవ్వే తెలుసు అం డి నేను అవే ట్రాయల్ చేస్తా కాబట్టి అవే తెలుసు నార్మల్గా మీరు ఫార్మల్ సెట్స్ ప్రిఫర్ చేస్తరా లేదా వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేస్తరా
మనం ఈ బడ్జెట్ మట్ని ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకుంటాం అది ఏదో ఒకటి
అంటే మీకు ఎక్కువ ఫార్మల్ హేర్ ఇష్టామా లేకపోతే జీన్స్ అని
పా ఫార్మల్ అం టె అంటే ఏముండదు ఫార్ముల్ ఒకసారి యూజ్ చేస్తాం అది ఇక జీన్స్ అంటూ ఏముండదు ఇక అంటూ ఏముండదు అడి పోవాలె ఫస్ట్ చూడాలి నచ్చాలి కొనుక్కోవాలి అంతే
అంటే ఇప్పుడు మీరు స్టైల్ చేసిన వాటిలలో మీకు ఎక్కువ ఏది ఇష్టం ఫార్మల్ వేర్ వెస్టర్న్ వేర్
మీ చెప్పింది అర్థం కాలేదనుకుంటా పార్మల్ ఓన్లీ ఆఫీస్ కి ఎప్పుడో ఒకసారి గ అంతే అది ఇష్టం ఉండదు అవసరాన్ని బట్టి దాన్ని వాడతాను మీటి ఈ స్టైల్ బట్టలు ఇ ఇష్టం అంటే ఏది లేదు అక్కడికి వెళ్ళినాక చూస్తే నచ్చుతే కొనుకుంటాం అంతే
ఓకే ఓకే అండి
నీకు నీకు కూడా అట్లనే ఇష్టామా లేకపోతే ఏదో ఒకటి అని కుట్టించుకు కుట్టిచ్చుకుంటారు ఎక్కువ మీరు
లేదండి మా మమ్మీ టైలర్ నాకు నచ్చిన కస్టమైజేషన్ అని చేపించుకుంటా ఇన్ కేేస్ ఫ్రాక్ నచ్చితే ఒక శారీని ఫ్రాక్ కన్వర్ట్ చేస్తారు లేదు కుర్తా సెట్ కావాలంటే దాన్ని కుర్తా సెట్ కన్వర్ట్ చేసుకోగల నాకు నచ్చినవి నేను కస్టమైజ్ చెప్పిచ్చుకుంట
ఉహూ కస్టమైజ్ చేయడం చాలా బెస్ట్
ఇంకేం అండి
మీరు టూర్ కి వెళ్దాం అనుకుంటారా
లేదండి బడ్జెట్ లేదండి అంటే ప్లస్ ఇంట్లో పర్మిషన్ కూడా ఇవ్వారండి
అయ్య మీ ఇంట్లో ఎవరన్న బ్రదర్స్ ఉన్నారా
అవునండి ఒకే ఎల్డర్ బ్రదర్ ఉన్నారు మీకున్నారా బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్లు ఉన్నారా అండి
మరి అతనితో ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా మీ పేరెంట్స్ చెప్తుంటారు కదా
అంట్లో బడ్జెట్ లేదండి ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి వెళ్ళలేము ఇంట్లోనే ఉంటామండి
ఉహూ
మీరేమైనా ట్రిప్స్కి వెళ్ళారా
లేదండి టిప్స్ సేమ్ సేమ్ ప్రాబ్లమ్ ఉంది మాకు గూడా
ఓకే మీరేమన్న లైక్ కొరియన్ డ్రామాస్ గాని యానిమిస్ గాని ఏమన్నా చూస్తారా
చూస్తాను
ఉమ్
ఆనిమేస్ చూస్తా ఆ ఆ
కొరియన్ డ్రామాస్ చూడరా
చూడనది అస్సలు బాగోదు
ఆనమీ చూత్తారా
ఉమ్ కొరియన్ ఆనిమేస్ చూస్తా
సన్ నాటి
తెలుగుల
తెలుగు ఇంగ్లీష్ చూడరా జపానీస్ లాంగ్వేజ్ జప్ నీస్ లాంగ్వేజ్ లో చూడరా
చ్చిన ఆనిమీస్ ఉంటే చూస్తాం బోరింగ్ ఆనిమీస్ అంటే చూడను
మీ బెస్ట్ అని మీ ఏంటిదండి మీరు చూసిన దాంట్లో
ఆ ఆ
మీ బెస్ట్ నచ్చినాని మీ ఏంటిదండి మీరు చూసిన వాటిలో
సోలో లెవెలింగ్ సోలో లెవెలింగ్
ఓకే అండి నైస్
మీరు చూస్తారా
చూస్తానండి
ఉ ఫేవరిట్ అనమే ఏంటిదండి
రీమాన్స్టర్ అండి
అంతగనం ఎందుకు కి పిస్